హాయ్ బాగున్నారా
బాగున్నాను మీరు బాగున్నారా
ఆ ఏమి చేస్తున్నారు
ఏం లేదు డిన్నర్ చేద్దామని అలా కూర్చున్నాము డిన్నర్ టైమ్ అయింది కదా మీరేం చేస్తున్నారు
స్తుందిగా ఉగాది ఏంటి స్పెషల్ చేస్తారు మీరు
ఉగాది అవునండి ఉగాదికి వెళ్తాం అనుకుంటున్నాము హోమ్ టౌన్ కి
ఆహా అవునా మ్
వెళ్తాము ఇం కా ఉగాది అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేదంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకుంటాము.
ఆ
అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి దూరంలో ఉంటాం అన్నట్టు మేము ఇంకా ఇప్పుడు ఫెస్టివల్ కి రేపు వెళ్దాం అనుకుంటున్నాము.
అవునా ఆ
ఉగాది పండగ చాలా బాగా చేసుకుంటాం మా డి మనము ఇప్పుడు అన్ని పండగలలో ఇది మనకు కొత్త సంవత్సరపు పండగ అన్నట్టు ఉగాది కదా
అవునవును కొత్త సంవత్సరం ఉగాది పండుగ
ఈ ఇగ ఇంగ్లీష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అది న్యూ ఇయర్ ఇయర్ చేంజ్ అయితే వాళ్ళకి అది నెక్స్ట్ ఇయర్ లాగా కానీ మనకు ఈ కొత్త సంవత్సరం ఉగాదితో మనకు
నూతన సంవత్సరం ఆ కానీ మనం కూడా న్యూ ఇయర్ రోజే పండుగ అట్లా మర్చిల్లు
అవును అది ఇంకా బ్రిటిష్ కాలం వాళ్ళ నుండి అలా కంటిన్యూ అవుకుంట్ తో వచ్చింది కాకపోతే మనకు అసలు పండగ మాత్రం ఈ ఉగాది తోటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది మనకు మ్మ్ ఇంకా చాలా బాగా చేసుకుంటాం మేము
అవునా ఆహా
ఉదయాన్నే లేచి అందరు తలంట్టు స్నానం చేసుకున్నాక ఇంటి ఇంటికి ఇంటినంతా పూలతో అలంకరిస్తాము మనకు మెయిన్ దర్వాజా అవన్నీ పూలతో డెకరేషన్ చేసి స్ కున్నాక ఇంకా ఉగాది పచ్చడి చేస్తాము ఉగాది పచ్చడితో పాటు ముఖ్యంగా బొబ్బట్లు చేస్తాము బొబ్బట్లు మీ దగ్గర చేస్ తర అండీ
ఆ చేస్తాం మా దగ్గర బచ్చట్లు బచ్చాలము అంటారు
ఆహా అదే చాలా రకరక్ కాలుగా పిలుస్తారు, బొబ్బట్లు, భక్షాలు, పూర్ణాలని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా చెప్తా ఉంటారు. ఇంకా ఉగాది పచ్చడ ఫస్ట్ చేస్ తాము ఉగాది పచ్చడ ప మనకు ఉగాది పచ్చడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా అందులో షడ్ రుచులు కలి సి ఉండాలన్నట్టు మనకు ఈ కొత్త సంవత్సరంలో మనకు అన్ని రకాలు కష్టాలు, సుఖాలు, నష్టాలు ఏ విధమైనవి ఆటంకాలు వచ్చినా, ఒకే విధంగా మ్యానేజ్ చేసుకుంటూ ఉండాలని దాని యొక్క కాన్సెప్ట్ అదే విధంగా ఉగాది పచ్చడిని ఆరు షడ్ రుచులతో తయారు చేస్తారు మేమైతే కొత్త కుండలో తయారు చేస్తాం అన్నట్టు ఉగాది పచ్చడ ఈ ఉగాది వరకు మనకు కొ త్త చింతపండు కూడా అందుబాటులోకి వస్తుంది
ఆహా
కొత్త చింత పండు నానబెట్టేసుకొని ఇంకా దాని రసం తీసుకుంటాం కదా ఆ రసం ని మనము కొత్త కుండలకి ఫస్ట్ కడిగేసి బయట వైపు మొత్తం చుట్టూరా పసు పు బొట్టు కుంకుమతో అలంకరిస్తాము మామిడి తోరణం కట్టి అలంకరిస్తాము
ఆ
తర్వాత ఈ కొత్త చింత పండుతో తీసినటువన్ టి రసము కొ కొత్త కుండలో పోసి ఆ తరవా తింక మనకు ముఖ్యంగా షడ్ రుచులు అంటే ఆరు రుచులు కలవాలన్నట్టు అందులో
అవునవును ఆరు రుచులు కలవాలి
పులుపు ఉప్పు కారం వగరు చేదు అన్నీ రుచులు కలపాలి అన్నీ రుచులే ఆ ఆ ఈ సంవత్సరం అంతా అన్ని రుచులతో కలిసిపోయే విధంగా ఉండాలని దాని యొక్క అర్థం
ఊహూ అవును
ఈ అది పక్కన పెట్టేసేసి పూర్ణాలు స్టార్ట్ చేస్తాము పూర్ణాలు అవన్నీ చే సేసుకున్నాక ఇంక దేవుడికి నై వేద్యం పెట్టేసి పూర్ణాలు ఉగాది పచ్చడా దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాము మా దగ్గర ఇంకా హ్మ్ ఆ పెద్దవాళ్ళుంట ఉంటారు కదా తాతయ్యలు నానమ్మలు వారికి వారికి కూడా పూజ చేసుకుంటాము కొత్త బట్టలు పెట్టి వాళ్ళకు కొబ్బరికాయ కొట్టి ఈ ఈ నైవేద్యాలను వారికి కూడా సమర్పించి ఉగాది పండగలా సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా
మ్మ్ హ్మ్
ఇగ తర్వాత చుట్టాల ఒకరి తినమండి నాన్ వెజ్ ఏమి తినము. పా తినము పిల్లలు ఇంకా ఆ రోజు అంతా ఉగాది పచ్చడా ఈ పూ నాలు వీ కడుపు నింపేసు కుంటారు వాళ్ళు లేదంటే మా
హలో వా స్ వినపడుతుందా హలో
ఆ వినిపిస్తుందండి. ఈ మీ వాయిస్
ఆ ఇప్పుడు వినిపూడ్స్
ఆ ఉగాది ది ఈ ఉగాదికి మనకు కొ కొత్త మామిడికాయ కూడా వస్తాయి కదా అప్పటికి మామిడి కాయ తుర్మేసి మామిడికాయ పులిహోర చేస్తాము.
అవును పండగొస్తే పనే తీరదండి.
అవునండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు.
మేము కూడా పొద్దున్న లేసి ఇల్లు కడిగి మొత్తం అంతా శుభ్రంగా అంతా మొత్తం ఇంకేమ్ ళ్ళు దులుపుకున్నావు. ఇగ మొత్తం ఇల్లంతా కడుక్కోని ఇగ స్నానాలు చేసి మొత్తం మా ఆయన చేస్తాడు. ఇగ పూజ చేసి కొ తీసుకుంటాడు ఇయాడానికి పసుపు బొట్టు పెట్టి ఇగ దర్వాజలకి మామిడు ఆక్ అవి ఇవన్నీ కుచ్చుతం
ఉ అలా అలంకరించుకుంటే చాలా బాగా కనిపిస్తది ఇల్లు ఓ
ఇగ పండగ అన్నప్పుడు ఇగ అలంకరిస్తేనే మంచిగా అందంగా అగుపడుతుంది. దర్వాజాలు కూడా
అవును అ అవును గుమ్మాలన్నీ
ఆ కొత్త కొండ తీసుకోస్తాడ్ ఇగ ఇగ దాని పసుపు అవన్నీ బొట్లు పెట్టి కంకణం కడతడు కం కంకణం కట్టి ఇక మా కూడా కంకణాలు కడతాడు కట్ ఇంత రాత్రి ఇగ చింత పడు నాన వేట్టి కని ఇక ఉప్పు కారం ప ఉప్పు కారం ఉ కొబ్బరికాయ కొడతాం కదా అవి తీసి అక్ పక్కన పెట్ మల్నా వేపు పూత అవి ఇవన్నీ కలిపి ఎస్
ఆ అదే వగరు అడ్డజేయలీగా దా
అవునవును ఇగ బక్షాల్ యిస్తాం ఇగ పూర్ణలెప్పుడు ఎప్పుడు చెయ్యలే మేము మాటవిదేస్
ఆహా మీరు భక్ష్యాలు ఎలా చేస్తారు
ఇగ ఉం పప్పు ఉడకబడతాం బెల్లం నలగ గొట్టి మిక్సీ ల పట్టి చెప్ బ గోదమ్ విడినేం చిగా గలుపుకొని చపాతలాగ చేసి ఇగ ముద్దంతా కలిపి శనగపిండి బెల్లం అంత మొత్తం ముద్దలాగ చేసి అల్ల పెట్టి ఆ మళ్ళీ ఇంకొ చపాతి వేసి చేస్తారు
కాలుస్తారా మీరు అందులో డీప్ ఫ్రై చేస్తారా ఆయిల్లో
డీ ఫ్రై చే అయిల్ ళ్లనే
ఉహు అదే అదే నెయ్యిేసి ఇంకా రొట్టె పెంక పైన కాలుస్తారు కొందరు అట్లా కూడా చేస్ స్తార్ ఇప్పుడు అదే మనం బెల్లం శనగపప్పు ముద్ద ఉంటుంది కదా పూర్ణం తయారు చేసుకుంటాం కదా దానిని ఇప్పుడు ఇట్లానే ఉం గ జల టైప్ లో గర్జల ఐడియా ఉందా మీకు కొబ్బరితో చేస్తారు కదా
ఆ అ అగే
వాటిలో కూడా ఈ పూర్ణంని నింపేసి ఫోల్డ్ చేసేస్తారు ఫోల్డ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు వాటిని కూడా అ అట్లా కూడా చేసుకుంటారు కొందరు
ఆ హ మేము అట్లా చెయ్యం అది పెంకా మిన్నే కాలుస్తాం
ఆహా
ఇగ మం ఇగా పూర్ణాలవి ఇవి అన్ని భక్షాలు చేసి ఇగా దేవున్ది మొగాది పచ్చడంతా ఇగ దేవుడు కడ భక్షాలవి ఇవి పెట్టి ఈ గ అందరం ఈ కూచోని ఇగ తాగి ఇగ బక్షలు తింటం ఇగ మీ నాన్వెజ్ తింటాం ఇగ చిక్ కనో మటనో తెచ్చుకొని ఇగ బాగా రైస్కుంటాం పూ వీలైనా వేరగానే వేసుకుంటాం
ఉహుం అది మేము మా ఇంట్లో వరకుయితే నాన్ వెజ్ తెచ్చుకునే వాళ్ళం కానీ ఇంకా అత్తాయ్య వాళ్ళ ఇంటి దగ్గర కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ తీసుకరారు
ఆహా అంతమంది సెంటిమెంట్స్
ఆ కొత్త సంవత్సరంగాదా అవును అవునువును కొందరు ది ట రు కొందరు తినరు ఇంకా వాళ్ళ ఇస్ స్టమ్
ఉమ్ ఇష్టం బట్టిగా తినేవల్ అనందింతం ఏం తింటాంఉం
అలా అలా ఇంకా ఉగాది పంండగ చాలా మన తెలుగు పండగల అన్నింటిలో కూడా చాలా ఇష్టమైన పండుగ అండి నాకు కూడా ఉగాది పండుగ ఎందుకో తెలియదు కాని ఆ ఉగాది పచ్చడి పూర్ణాలు అవన్నీ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉగాది రోజు
ఇగ పనే సరిపోతది మనకు ఉగాదే ఇగో ఉగా దంటే యప్ ఇగ మళ్ల ఇగ పోయ్ ఇక్కడ నువ్ కూచో వాలి ఇగ ఐదుబక్షాల అంటే ఫ్యామిలీ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి రెండు మూడుయినా రావాలి
అవును చాలా చేయాల్సి వస్తది అవును ఆ
ఏ ల్ప్ ఏస్ తే ఏం కాదులే కాని హెల్ప్ చేయపోతే మనకే బ టన్ పడుతది
కష్టం మేము ఇంకా వీటిని పూర్ణాలన్ ను ఇంకొక రకంగా కూడా చేస్తాము ముందు రోజే మినప్పప్పు బియ్యం పిండిని నానబెట్టేసి మిక్సీ పెట్టేస్తాం దోస పాట్ ట్టన్ లాగా
ఉమ్
దోస ప్యాటర్న్ లాగా కొంచెం దగ్గరికి చేసుకోవాలి ఆది లూజ్ గా ఉండకూడదు పిండి
ఆ
అట్లా చేసేసి ఈ పూర్ణమిని ప్రిపేర్ చేసుకుంటాం కదా మనము శనగపప్పు బెల్లం అంతా ముద్ద ఆ పూర్ణంని ఇంకా ఈ దోస పిండిలో ముంచేసి ఆయిల్లో డీ ఫ్రై చేస్తాం బాగుంటాయి అవి కూడా
బాగుంటాయన్ట నేను కూడా ట్రై చెయ్యాలే ట్రై చెయ్యాలి ఇక
ఈసారి ఉగాదికి అలా ట్రై చేయండి మీరు
చేయ్యాలి అదే మా ఇంటి పక్కనోళ్ళు గూడ చెప్పిల్లు ఇట్లా చేయి అట్లా చేయి అని అన్నారు గానీ ఇక చెయాలంటే ఓపిక ఉండాలి కదా
ఆ అయినా చిన్నబాబుతో ఓపిక ఉండదు
ఉండదు అస్సలే ఉండదు ఇగ ఎల్త్ చేసేటోళ్లు ఉన్ అంటే ఏంకాదులే కానీ హెల్ప్ చేయు మా ఆయనే ఇంక మాతాతిటు పోతడు ఆయన పట్టుకొని నేనేంచ్ చేలేను ఇగ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలి మేం వల్ల పండక్కి రమ్మన్నది రేపు ఎల్థమో ఏ ఎప్పుడెల్తామో తెలియదు మా హస్బెండ్ ఏమంటుండు ఇక్కడే ఉందాం పండగ పచ్చడి చేసినాక పోదం అని అంటుండు కానీ ఏమైతు ఎసో దే పెద్ద పండుగ అదైనా పోయినా బాగు
అవునవును
ఇక్కడ పని చేయాలంటే ఇల్లుకడగాలి అన్నీ చేయాలంటే ఓపిక ఉండాలీ చిన్నోని
అవును అవునండి
ఉ ఏం అంటడో ఇగ
ఓకే అండి
ఓకే థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అ